హలో
హలో ఎలా ఉన్నారు.
తున్నారు మీరెలా ఉన్నారు.
నేను బాగున్నానండి.
ఏం చేస్తున్నారు, మీరే చెప్పాలి మన కాలేజీ బోర్డు గుర్తు రోజులు గుర్తున్నాయా క్లాస్లు మరియు ఫ్రెండ్స్ చాలా గుర్తొస్తున్నారు.
ఔను అబుడు భలే ఆడుకునే వాళ్ళం కద అందరం కల్సి.
ఆ రోజుల్లొ చాలా మంచి జ్ఞాపకాలు. ఫ్యాకల్టి బాగా బోధించేవారు. ఫ్రెండ్స్ తో చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళం కద.
నీకు కాలేజీలో ఎక్కువ్గా నచ్చిన సబ్జెక్టేది.
నాకు ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ చాలా బాగా నచ్చేవి ఎందుకంటె అవి ఆసక్తికరంగా ఉండేవి. నీకు ఏ సబ్జెక్టెక్కువిష్టం.
నాక్కూడా ఎలక్ట్రానిక్స్ సబ్జెక్ట్ బాగా నచ్చేవి. అవి భవిష్యత్తులొ కెరీర్కు ఉపయోగపడతాయని అనిపించేది.
సరే చెప్పు ఈరోజు లంచ్ లొ ఏం తీసుకొచ్చావు తిన్నావ్.
ఈ రోజు అన్నం కూర మరియు పెరుగు తిన్నాను చాలా సింపుల్ కా ని ఆరోగ్యానికి మంచిది.
నేను కూడా అన్నం మరియు దాల్ తిన్నాను కొంచెం కూర కూడా తిన్నాను.
ఈ మధ్య వార్తలు చూస్తున్నావా. ప్రపంచంలొ యుద్ధాల గురించి చాలా వార్తలు వస్తున్నాయ్ కద.
ఔను కొన్ని ప్రాంతాల్లో యుద్ ద పరిస్థితులు పెరిగిపోతున్నాయ్ యుద్ధం వల్ల ప్రజలు జీవితం చాలా కష్టంగా మార్తుంది. ఔను.
యుద్ధం వల్ల దేశాల ఆర్దిక పరిస్థితి కూడా ప్రభావితం ఔతుంది. నీకనిపిస్తుంద.
ఔను యుద్ధం వల్ల ఇంద నమ్ మరియు ఇతర వస్తువుల ధరలు పెరుగుతున్నాయ్ ప్రపంచవ్యాప్ తరం కూడ కొంతవరకు ప్రభావితమౌతుంది.
ఔను యుద్ధం వల్ల సాధారణ ప్రజలకు ఏ సమస్యలు వస్తాయనీ నువ్వనుకుంటున్నావు.
చాలా మంది ప్రజలు తమ ఇళ్లను వదిలి వెళ్లాల్సి వస్తుంది. ముఖ్యంగ మహిళలు మరియు పిల్లలు ఎక్కువ కష్టాలు పడ్తారు. నిజమె.
యుద్ధం సమస్యలను పరిష్కరించడానికి సరైన మార్గమా. అని నువ్వనుకుంటున్నావా.
కాదు యుద్ధం ఎప్పుడూ చివరి పరిష్కారం కాదు దేశ్ తాల చర్చలు మరియు శాంతి ద్వార సమస్యలను పరిష్కరించుకోవాలి.
నిజమె ఇటీవల మహిళా దినోత్సవం కూడా వచ్చింది కదా. ఈ రోజు గురించి నీ అభిప్రాయం ఏమిటి?
మహిళ సాధనలను గుర్తించడానికి ఈరోజు చాలా ముఖ్యమైనది. సమాజంలొ మహిళలకు సమాన అవకాశాలు రావాలని ఇద్రు ఇది గుర్తు చేస్తుంది. ఇప్పుడు మహిళలు చాలా రంగాల్లో ముందుకు వస్తు త్తున్నారు అని నీకు అనిపిస్తుందా?
అవును మహిళలు విద్య, ఉద్యోగం మరియు రాజకీయాల్లో కూడా విజయాలు సాధిస్తున్నారు ఇది సమాజానికి మంచి మార్పు.
అవును ఇప్పట్లో ఈ సమాజంలో అమ్మాయిల భద్రత గురించి మీ అభి ప్రాయం ఏమిటి?
ప్రతి అమ్మాయి భయపడకుండా జీవించే సమాజం రావాలి. ప్రభుత్వం కఠినమైన చట్టాలు అమలు చేయాలి.
సమాజం కూడా మారాలని నీకు అనిపిస్తుందా?
అవును పిల్లలకు చిన్నప్పటి నుంచే మహిళలను గౌరవించటం నేర్పాలి.
లైక్ కుటుంబం మరియు పాఠశాలల నుంచి మంచి విలువల్ నేర్చుకోవాలి అవును భారతీ ఆ మన భారత రాజకీయాలు గురించి నీకేమన్నా అభిప్రాయం ఏమిటి? రాజకీయాలు దేశఅభివృద్ధికి చాలా ముఖ్యమైనవి. ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం మంచి విధానాలు తీసుకురావాలి. రాజకీయ నాయకులు ప్రజల సమస్యలను వినాలని నీకు అన్పి వినాలి అని అనిపిస్తుందా.
అవును
ప్రజల అవసరాలను అర్థం చేసుకొని పని చేస్తేనే దేశ అభివృద్ధి చెందుతుంది. అవును యువత రాజ కియాల గురించి తెలుసుకోవాలి అని నువ్వు ఎనుకుంటున్నావా? కచ్చితంగా యువత రాజకీయాలపై అవగాహన కలిగి ఉండాలి. ఓటు వేయడం కూడా ఒక ముఖ్యమైన బాధ్యత. రాజకీయాల్లో పారదర్శకత అవసరమా అని నీక్ అనిపిస్తుందా? అవును పారదర్శకత అంటే ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం పెంచుకుంటారు. ఇది ప్రజాస్వామ్యానికి చాలా ముఖ్యమైనది. ప్రభుత్వం విద్య గురించి ప్రభుత్వం మనకి అందిస్తున్న విద్య గురించి నీ అభిప్రాయం ఏమిటి? విద్య మన జీవితాన్ని మార్చగల శక్తి చదువు వల్ల మంచి అవకాశాలు వస్తాయి. ముఖ్యంగా అమ్మాయిల విద్య గురించి నువ్వేమనుకుంటున్నావ్?
ముఖ్యంగా అమ్మాయిలు చదువుకుంటే కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది. చదువు వల్ల మహిళలు స్వతంత్రంగా జీవించగలరు.
సరే ఈ రోజు డిన్నర్ ల ఏం తినబోతున్నావ్
ఈ రోజు మా ఇంట్లో చపాతి మరియు కూర చేశారు. కొంచమ్ పెరుగు కూడా తింటాను
నువ్వు డిన్నర్ లో నువ్వు డిన్నర్ లో సాధారణంగా ఏమి తింటావు నేను ఎక్కువ లే అన్నం లేదా దోసే తింటాను కొన్నిసార్లు తేలికగా ఫ్రూట్స్ తింటాను
నిన్న రాత్రి నువ్వు యెంత టైంకి నిద్రపోయావు నేను కోంచౌ ఆలస్యంగా నిద్రపోయాను
నేను సుమారు పదకొండు గంట్లకి నిద్రపోయాను కానీ నేను కొంచం ఆలస్యంగానే లేచాను నాకు కూడా అలాగే జరిగింది ఎక్కుగా రాత్రి ఫోన్ చూస్తే నిద్ర ఆలస్యంగా వస్తుంది కదా అవును నిజమే ఎక్కుగా మొబైల్ వాడ్ తే నిద్రపై ప్రభావం పడతుంది అందుకే త్వరగా పడుకోవడం మంచిది ఔను సాధారణంగా నువ్వు ఎన్ని గంటలకు నిద్రపోతావు ఆరోగ్యానికి యెంత నిద్ర అ అవ్ స్ర అని నువ్వు అనుకుంటున్నావు సాధారణంగా ఏడు నుండి ఎనిమిదిని గంటల్ నిద్రపోతాను మంచి నిద్ర ఉంటే ఉదయం ఫ్రెష్ గా అనిపిస్తూ ఉంటుంది ఔను మంచి నిద్ర ఉంటే చదుపై కూడా దృష్టి బాగా ఉంటుంది లేకపోతే రోజు మొత్తం అలసటగా ఉంటుంది కదా నిజమే మరి అందుకన్ అందుకే రోజు ఒక్కే టైంకి పడుకోడం అలవాటు చేసుకోవాలి అప్పుడు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది
నువ్వు సాధార్ ణంగా ఉద్ యం ఎప్పుడు లేస్తావు నాకు ఈ మధ్య కొంచౌ ఆలస్యంగా లేవటం జరుగుతుంది
నీను సాధారణంగా ఉదయం ఆరు గంట్లకు లేస్తాను కానీ కొన్ని రోజులు అలసటగా ఉంటే కొంచమ్ ఆలస్యంగా లేస్తాను ఔనా ఉద్ యం లేవ్ గానే నువ్వు మొదటే ఏం చేస్తావు నేను మొదట నీళ్లు తాగి కొంచమ్ ఫ్రెష్ అవ్ తాను నీను కూడా అలాగే చేస్తాను తర్ వాత కొంచమ్ వ్యాయామం లేదా వాకింగ్ చేస్తాను ఔను ఉద్ యం వ్యాయామం చేస్తే రోజు మొత్తమ్ ఎనర్ జీటిక్ గా ఆ అనిపిస్తుంది కదా ఔను నిజమే ఉదయం టైం చాలా ఆ టైం చాలా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి మంచి ఆలోచనలు కూడా వస్తయి తర్ వాత బ్రేక్ ఫాస్ట్ చేసి చదుకోడం నాకు అలవాటు ఉద్ యం చదివితే బాగా గుర్తుంటుంది కదా ఔను నాక్ కూడా అలాగే అన్ పిస్తు స్తుంది అందుకే ఉదయం టైంను ఎక్కుగా చదుపై ఉపయోగిస్తాను ఔను కాలేజీ జ్ఞాపకాలు నుండి రాజకీయాల వరకు చాలా విషయాలు తె చర్చించాం కదా ఔను ఈ రోజు చాలా వరకు చాలా చర్చించాన్ ఎందుకంటే మనం కూడా చాలా రోజుల్ నుంచి మాట్లాడుకోడం లేదు కదా ఖచ్చితంగా ఇలా మాట్లాడితే చాలా విషయాలు తెలుసుకోవచ్చు అవును ఖచ్చితంగా మన భవిష్యత్ తరాలకు మంచి ప్రపంచం ఉంటుంది ఎందుకంటే మనం ఇలాంటివి తెలుసుకొని మనం మాట్లాడుకోవడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉం పోన్లే అవును అన్ని రంగాల్లో ఇప్పుడు మహిళలు ఉండాలి కదా తప్పకుండా ఉండాలి వాళ్ళు లేనిది ఇప్పుడు ఈ అన్ని రంగాల్లో ప్రతి ఒక్క మహిళ ఉంటున్నారు ఏదో ఒక రంగంలో
ఇప్పుడు రాజకీయాల్లో కూడా మహిళలు ఉంటున్నారు అది చాలా గర్వంగా ఉంటుంది కదా
అవును బాగా ఇబ్బంది లేకోకుండా కానీ అమ్మాయిలు కూడా ధైర్యంగా పోరాడాలని నేర్పిస్తూ ఉన్నారు సమాజానికి మాత్రం సరే ఇప్పుడు నేను కొంచెం పని చేయాలి మళ్ళీ త్వరలో మాట్లాడుకుందాం ఆ ఓకే సరే బాయ్
ఓకే బాయ్